హలో ఆయి తంత సందిడి కదా
ఆ హిస్తాన్
సరలే ఫైవ్ మట్స్ మాట్లాడుచ్చ
చదువుకోకుడాగిందిమి
వేరు పేరు తి టిపి కదా
ఆ టీపి అయితే ఎగ్జామ్ బతుందంటే నా వయసరమా ఏమన్నా
రాస్తా ఈరో రెండు ఎగ్జాములు ఉన్నప్పుడే చదవలే నేను
నువ్వే అమ్మా టాపరు టా చూసి రాసి అస్తా ఒసారి చూస్తా నే బ్రెన్ లోకి వెళ్ళిపోతాది మాకు అట్లా పోదు కదా
బ బయటంతా కూర్చని చదువుతుంటావు అందుకే నీకు పోదు నిద్ర ఉంటే చదివేది అప్పుడు బాగా వస్తుంది
నేను పొద్దున్నే లేచి చదువుతానమ్మ
నేను క నేనే నేను ఈరోజు జరిగిన ఎగ్జామ్స్ లో నేను నైట్ లో ఏమి చదవలేదు తెలుసా పొద్దున లేచి చదివా ఒక సబ్జెక్ట్టు ఇంకొకటి ఎగ్జామ్ అయిపోయినాక మద్ జన్మకుర్చోదు వ్యామ్యం నేను మౌనిక
ఆహా
మూడే మూడు క్వశ్చన్లు నేర్చుకున్నాం దాంట్లో రెండు క్వశ్చన్లు వచ్చాయి.
అహ
ఏం చేస్తాందా ఆ పాప
నిద్రపోతాంది నువ్వేం చేసినవ్ వంట తినెకి
వంట ఏం చేయాలే మేము బిర్యానీ చేద్దాం అని ఉన్నాం
ఆ
బిర్యానీ చేద్దామని ఉన్నా
నువ్వే మేదే బిర్యానీ ఉండాల చేసుకోని
మీ హాస్టల్ లో చికెన్ పెడతారు ఎప్పుడైనా నన్ను పిలిసారా
మాక ఏం పెడతారో నువ్ చెప్ కని అదేమీ టేస్ట్ ఉండదు పాడు ఉండదు ఉ పర్లే ఓ రకంగా బానే ఉంది
దొండకాయ బాగోండింది కదా
నేను తినలే
బాగుంది ఈ రోజు అంతా బాలేగాని నిన్న బాగునింది
ఊహు ఈ రోజు బానే ఉండే కదా నాకు ఈ రోజు బానే ఉంది ఎందుకంటే ఈ రోజు నా క్యారీ నేను తిన్నా కాబట్టి
నీ క్యారీ నువ్వు తిన్నావా
ఊ
మొ నిన్న కూడా బాగుండింది దొండకాయ రైస్ ఫ్రై చేసి రైస్ లో కలిపేసారు
ఏమో నాకు నచ్చలే అది
నువ్వు దొండకాయ తినవా
ప్చ్ తినను
దట్స్ వై నీకు నచ్చల ఇకేం బయిసు అయిపోయినా చదివేది
నాకు బిగ్బెని పిస్తంది
తీరినే కదా ఈ సబ్జెక్టు
తీరి కాదు కదా మొత్తం సబ్జెక్టు
యా ఐతేమి
ఉ
రేపు ఆఫ్టర్నూన్ వరకేనా కాలేజ్ మళ్ళీ ఏదో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయంటనే
అవునా ఏమబ్బ మాకు ఏం చెప్పలేదే
ఆఫటర్నూన్ ఉంటే అయితే నేను ఆధార్ అప్డేట్ చేపిచ్చుకుందామనుకున్నా.
వాయినా మన మచ్చ ఉ
అది కాకా మనకు మాత్రమే కదా రేపు కాలేజు
అవును అదా
లేదు
ఈకేం వైషూ
అ
నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్త లెఫ్చేయా
ఆ ఇగా నైట్ చేయదు చదువుకుంటా
రేపు చేస్తా ఇంకా నే నేను నైట్ కి ఏం చేయాను
చేసే ముందు నీకి చెప్పి చేస్తా
ఆ ఓకే నువ్వు మి స్ జ్ చేలేదా వాళ్లకి హలో అని
అది వా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మేమే మీకు చేస్తాము అని చెప్పారు.
ఆహా
సరేలే
ఉ బాయ్